ఇనిపిస్
ఆ వినిపిస్ దక్క మీకు వినిపిస్తుందా అక్క ఏం చేస్త ఇత్తనా రక్కా
వాకింగ్ చేస్తున్నా
అవునాక్క స్నాక్స్ అలా ఏమైనా తిన్నారా మరి మార్నింగ్ ఏం ఇప్పుడు ఏం తిన్నారు అక్క స్నాక్స్
బజ్జీలా
ఆహా ఉమ్ బాగుంటుంది అక్క ఈ టైమ్ లో తింటాేయి వర్షం వచ్చినప్పుడు తింటేయి ఇంకా అవే కిక్కే వేరుగా ఉంటది
క్లైమేట్కి వేడి వేడిగా బాగా మంచిగా టీ లేదంటే ఏవైనా సమోసా ఆ మిరపకాయ వడలు వ ఆనియన్స్ ఇట్లా నంచుకుంటు థింటే బాగుంటుంది
మ మార్నింగ్ మార్నింగ్ నుంచి ఏం చేసారు అక్క మీరు
మార్నింగ్ పొద్దున్నే లేేసేసి వాకింగ్ చేసినాను ఇంకా యోగాసనాలు స్కిప్పింగ్ ఆడినాను ఇంకా డైలీ డైలీ అట్లా చేస్తాము ఉంటాం
అవు మేక్క వన్ టైన్ చేస్ మలక్క
వంట పప్పన్నం చేసినాను ఇడ్లీ చేట్నీ చేసినాను టిఫిన్ కి పప్పనమ్ చపాతి క్యారీ కి
ఆఫీస్ కోతాడగద బావ
ఆఫీస్కి వెళ్తాడు కదా అందుకోసం ఇంకా పొద్దున్నే క్యారీ చేసి ఇచ్చేది ఉ
త్వరగా లేసి కారకి చాలా బాగాంది
అవును పొద్దున్నే లేవాలి క్యారీగేది
పోద్దుని లేస్తే గాని ఆ పనులు కావక్క ఇంకా లేకపోతే ఇ అంతే
అవును ఇంకా ఇంట్లో ఇంకా శుక్రవారం కదా అందులో ఇంకా ఇంట్లో పూజ చేయాలి ఇంకా హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి ఇదంతా పని ఉంటది కదా అందకు పొద్దునే లేసేది.
అవునండి అక్క అంతేలేం అక్క నేనైతే అక్క మార్నింగ్ చీకట్లో సిక్స్ త్రీ థర్టీకి లేస్తానక్క
ఎమ్లె
త్రీ థర్టీకి లేస్తే ఫోర్ కలా రెడయ్యి సైన్ చేసి క్యాబ్ ఎక్కాల
అవులే
క్యావ్ ఎక్తే అక్కడికి పోయేసరికి ఫోర్ ఫార్టీకి దించుతారక్క ఆఫీస్ దగ్గర ఇంకా కొద్దిసేపు నిద్రపోయి మళ్ళీ ఫైథర్టీకి తినడానికి పోయి. సిక్స్ కి ఇంగ వర్క్ స్టార్ట్ చేస్తమక్క
అవున్లే
అదే అక్క నాదైతే ఇంగా అక్కడ వరక్ చేసి మళ్ళీ ఆఫ్ట్రునూన్ తినేసి అప్ లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే చీకట్లో వచ్చం కాబట్టి ఇంకా అ ఇంకొచ్చేసి టూ కి క్లోజ్ అయితుంది అంటే వచ్చేస్తాం బేటి కి షిఫ్ట్ అయిపోతుంది
ఆహ
ఇక్కడికి వచ్చా ఫార్టీ మినిట్స్ వెయిట్ చేస్తా ఇక్కడికి వచ్చేసరికి త్రీ థర్టీ పక్కా కరెక్ట్ త్రీ థర్టీ అవుతుందక్క
ఆ వీక్ కెన్స్ ఉండవా మీకి
ఆ ఉంటుందక్క అంటే ఒక్కొక్కసారి సాటర్డే సండే ఉంటుంది ఒక్కొక్కసారి సండే ఉంటుంది సండే డైలీ సండే అయితే ఉంటుందక్క ఒక్కొక్కసారి సాటర్డే కలిసోస్తే టూ డేస్ బాగొస్తది
అంటే వీకెండ్స్ సాటర్డే సండే ఎట్లా ఒస్తేనే ఎక్కడ బయటికి వెళ్లరా ఓటింగ
ఆ వెళ్ళాలనే అనుకుంటున్నామక్క ఏదో ఫ్రెండ్స్ అంతా ఏదో రేపు ప్లాన్ చేస్తున్నారు అరుణాచలం అని
మ్ అవునా టెంపుల్కి
కా
ఉమ్
నేనొస్తా మీరెళ్తన్నప్పు ప్పుడు పిల్చండి
ఆ ఆ పక్క విలుస్తాం అక్క
ఉమ్ బాగుంటుంది అరుణాచలం
మ్ మ
ఉ వెళ్ళేసి ఒచ్చినార ఒకసరి
ఉ వెళ్నాం అక్క గిరి ప్రదర్శన చేసాం
అవునా గిరి ప్రదర్శిన చేసి చుట్టూ మళ్ళీ దర్శనానికి రావాలి అదే త్వరగా అయిపోతుంది దర్శనం అయితే
ఆ అక్క అవును నిజం అక్క అక్కడ మోక్ష మార్గం అని ఒకట్ తుంటదక్కా అందులో దూరలి ఎంత లావైనోట్టులయినా దుర్తారా కా ఎంత బా దూరతారంటే అసలు అందరు దూరుతంటే నేనైతే పడతానా పట్టణ పడతాన పట్టణ అనుకున్నా
ఉ అవును మోక్ష మార్గం దగ్గర నేన్ గానీ వెళ్ళింటి ఒకసారి
నాకంటే త్రిబులు ఉండే వాళ్ళు దూర్నరక
మ్మ్ ఇంతలావ్ ఉన్నా వాళ్ళయినా నని అందులో ఉంచి బయటికి వచ్చేస్తారు
అక్క టోపి అమ్మాని ఈ ఒక ఆవిడ ఎప్పుడూ గిరి ప్రదర్శన్ చేస్తానే ఉంటదంటారు కదా
ఆ అవును
రీల్స్లలో చూసాను అక్క నేన్ పోయినప్పుడు అయితే కనిపిస్తది కనిపిస్తాదని ఎంతగా వెయిట్ చూస్నామ్మో కనిపించలేదు ఆమె అసలు ఫుడ్ తినదంట ఏం తినదం
అవునవును
అసలు నీళ్లు కూడా తాగుతదో తాగదో తేలీదు అంట శివ్ దేవుని చుట్టూరు తిరుగుతానే ఉంటదంట
అవునవును హ్మ్ అన్ అన్నో ఆ అన్నారు మ్మ్ యూట్యూబ్ లో చూసినాను న్యూస్ పేపర్ లో కూడా ఏసినారు చూస్న్నా
ఆ అక్క అవ్నక్క క ఏందక్క ఈ మధ్య కొత్తగ సిలిండర్లు ఏదోదో అంటున్నారు సిలిండర్
సీలిండరూ అవును యుద్ధాలు జరుగుతున్నాయి కదా అందుకు గ్యాస్ ఇంక ఇంక పల్లెటూర్లో అయితే ఇబ్బంది వుండదు గ్యాస్ లేకపోయినా గాని కట్టెల పోయ్యి మీద వండుకుంటాము
అవున అక్క
టౌన్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది
అయినా
ఎందుకంటే వాల్లకి కట్టెల్ దొరకవ్ కదా
ఇంటింటికి ఒక గ్యా సంవత్సరానికి మూడు గ్యాస్లు అయితే ఇస్తా అన్నారంట కదా ఇంత గొడవ వచ్చినా గానీ ఇది నిజమే న
యాల్లేదు ఫ్రీగా గుడా రాలేదు ఇంగ
అంటే ఫ్రీగా అంటే అరవై రూపాయలు ఎక్కువ పెంచినారులే మల్లి తర్వాత చంద్రబాబు నాయుడు వేస్తాడు
అది ఏం లేదు రావడం లేదు మాకు ఫ్రీగా కూడా
అవున అక్క ఆ అక్క అమౌంట్ పెట్టైన ఇంటింటి కో వస్ వస్తది కదా అక్క
ఉ ఉ వస్తాయి
ఉండదండి
అవునవును న్యూస్ న్యూస్ లో చూస్తున్న మేం కూడా
చాలా సిటీస్లలో అయితే బంద్ చేశారు పీజీ
అవును హోటల్స్ అన్ని బంద్ చేస్
ఆ
అవును
ఇంకేంటక్క చెప్పాలి మరి మీరే
అందుకే పల్లెటూరులోనే మేలు అంత బాగుంటుంది
నిజమే అ అక్క కానీ మనం అంటే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని చూస్తే మనకు పల్లెటూరు బెస్ట్ అనిపిస్తుంది ఇక్క ఒకవేళ మనం పల్లెటూరులో పుట్టి మళ్లీ మనం పల్లెటూరులో పెరిగి అలా ఉంటే మనం సిటీలలోనే బతకాల అనుకుంటాము కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వస్తే మాత్రం అక్కడికి సిటీలలో ఉంటేనే బాగుంటుంది ఆ లైఫ్ని చూల్లే కదా అనుకుంటాం అట్లా ఫేస్ చేసి తర్వాత మనం అర్థం చేసుకుంటాం అయిన మన పల్లెటూరే బెస్ట్ సిటీ కంటాం
అ అయితే పల్లెటూరు లో అయితే బాగా కట్లు కొట్టుకొచ్చుకోవచ్చు బాగా వంట చేసుకోవచ్చు ఇంకా నైట్ టైమ్స్ అయితే గిన ఇట్లా బయట వీధి దీపాలన్నీ వెలిగించుకొని కూర్చొని బాగా మాట్లాడతా బా ఆటలాడుకుంటూ బాగా ఎంజాయ్ చేయిచ్చు
మన చిన్నప్పటి మెమోరీస్ అసలు మర్చిపోలేము అక్క పల్లెటూర్లళ్లో అలా ఉంటే
టౌన్ లో అయితే అసలు ఇళ్లలో నుంచి బయటికి రారు ఇంకెవరు ఇళ్లలో వాళ్ళే ఉంటారు టీవీ చూసుకుంటారు మొబైల్ చూసుకు
అవునక్క అది అంటే ఏం జరిగినా కానీ అసలు కనిపించదు అక్క గొడవన్న కానీ ఒకటి ఉండగా ఇప్పుడు మన పల్లెట అయితే గొడవ పడితే ఎంత మంది వస్తారు అక్క అసలు
అవును
అది మన వాళ్ళు కానీ మన వాళ్ళు కాకపోని సాల్వ్ చేయడానికి అయితే వస్తారు కదా అక్కడ టౌన్ లో అయితే వాళ్ళెవరో మేము ఎవరో లే అనుకుంటా ఉంటారు
ఇంకా అట్లా గొడవ పడుతుండి చూసే వాళ్ళే ఉంటారు కాని సర్ది చెపుదామ అనే ఏమో ఎవ్వరు రారు
దరక్క
ఇంకా మనకైతే ఇంకా దగ్గరలో డ్యామ్లు ఉంటాయి చెరువులు ఉంటాయి కాబట్టి వాటర్ ప్రాబ్లమ్ కూడా ఉండది తెచ్చు
అవునక్క అసలు నడుచుకుంటా పోతే అసలు ఎంత బాగుంటుంది అక్క
ఉ బోరింగ్లు ఉంటాయి మోటార్లు ఉంటాయి సేన్లల్లో అట్లా తెచ్చుకోవచ్చు ఇక్కడ టౌన్ లో అయితే వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ వాటర్ సరిగా రావు ఇంకా సమ్మర్ కదా ఇంకా అసలు వాటర్ చాలా తక్కువ
ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లమే అక్క ఒక్కటి లేకపోయినా ప్రజలకు ఏదో ఒకటి ఉంటానే ఉంటదా
ఉమ్ ఇబ్బంది ఉంటది.
ఇప్పుడు చూడు ఈ సిలిండర్ ప్రాబ్లం. ఒకప్పుడు వాటర్ ప్రాబ్లం ఒకప్పుడు కరెంట్ ప్రాబ్లం. అసలు అది ఈ రోజు. అసలు అసలు లేకోకుండా పోయింది కదా అక్క మన ఊర్లో అయితే అసలు. గ్రేట్ అసలు. ఇప్పుడు కాలంలో ఉంటా ఉంటా అస్సలు ఉండలేము.
ఉమ్ టౌన్ లో వాళ్ళుయితే అస్సలు ఉండలేరు.
అవునాక్క. ఆహ్ ఈ డేస్లా అయితే. చెప్పాలక్క నేనైతే స్నాక్స్ ఎగ్ పఫ్ తిన్నా అక్క.
ఇప్పుడే తిన్నావా.
ఆహ్ తిన్నాను అక్క ఎందుకో కొంచెం నోరుంతా చేదుగా ఉంటే.
అవునులే.
ఉమ్ తిన్నాను అక్క.
ఇప్పుడీ ఇంకా ఎండాలా. ఎండాకాలం గద ఇక ఏది ఆకలేయిద్ది. అనిపించేది ఎక్కువ వాటర్ తాగాల అనిపిస్తది
అవునక్క చాలా అసలు నిజం అక్క అస. అ ఫుడ్ అయితే తీసుకోవడమే లేదు. అక్క
ఆహ్
వాటర్ వాటర్ వాటర్ వాటర్.
అవును ఇట్లా వాటర్ తాగే కంటే ఎక్కువ ఏది. ఏదైనా ఫ్రూట్స్ తిను మా బాగుంటది మంచిగా.
ఉమ్ వాట్. వాటర్ మిలన్, కర్బూజ, చెరుకు రసము. ఇలాంటివి తిను ఉమ్ ఆపిల్స్. జామకాయలు.
ఉమ్
ఇవి ఇలాంటివి దోసకాయ. ఎక్కువ మెయిన్ దోసకాయా.
అసలు ఆహ్ మా ఆఫీస్ లో బాగా పెడతారాక్క. ఒక దోసకాయ ఇది మనం ప్చ్ ఒక ఫెస్టివల్ కి చేసుకుంటాం కదండి అక్క.
ఉమ్
ఏది ఇది అక్క ను నుగులతో పాటి తెల్లగుంటాయ్ చూడండి ఆక్క ఏం ఏమంటారు అ దాన్ని అలాసందల ఆ తెల్ల నూగులు తెల్ల తెల్ల నువ్వులు ఈరోజుకి ర కాయ అంతా ముక్కలు ముక్కలు చేసి పెట్టారు సలాడ్ లాగా
తెల్ల నువ్వులు సలాడుకి పెట్రు
పె అంటే అవి కీరకాయ కలిపేసి అందులో పెప్పర్ స్ప్రే అలా వేసి
ఆవునా
కొత్తగా ఇక్కడ అంటే హెల్దీ ఫుడ్ క అని చెప్పేసి ఆఫీస్ అసలు మంచి ఫుడ్ అయితే మంచిగా ఉంటంది అక్క అసలు రెస్టారెంట్ల వెళ్ళ
అవుంట అ అన్ని ఐటెమ్స్ ఉంటాయి కదా బాగా
ఆ ఉంటాయ అక్క అసలు కరడ అయితే గట్టిది పెడతారు అక్క రే ఎంత బాగుంటుందింటే నీడ్ వితౌట్ వాటర్ భలే ఉంటంటంది నాక్క
సరేమా
ఆ సర అక్క
అంటా మళ్ళీ చేస్తాం
ఆ ఓకే అక్కా
అ